ఆ.
మ్మ్, హలో! ఆ, తిన్నాను. మీరు తిన్నారా?
తిన్నా. మీరు?
ఆ, ఏం చేస్తున్నారు?
ఆ, ఖాళీ.
ఇది.
ఆ. మీరు ఎక్కడో ఉన్నట్టున్ సార్‌ని.
ఇదే చెప్పు బ్రో, ఏం తిన్నారు?
ఏంటంటే, మా మెస్‌లో ఈ మధ్య బాలేదు ఏపీజీ. గ్యాస్‌ ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయి అంటగా.
ఆ.
అక్కడ యుద్ధాలు జరుగుతుంటే, ఇక్కడ అసలైన యుద్ధం జరుగుతది ఫుడ్‌కి.
ఆహా! అలాగా, ఉహు. మీకేం లెండి, మీకిద్దాల యుద్ధాలు మీకు లేదా గ్యాస్ ప్రాబ్లము?
ఆ ఉంది మాకు, ఊతప్పలు చేయట్లేదు, బొండాలు చేయట్లేదు. నాకు నచ్చనివే చేసి పెడుతున్నారు, ఉప్మా, పొంగల్. మ్మ్.
మ్మ్, అవునా! మ్మ్, మీకు అట్లా ఉంది మరి అయితే. మీకు, అట్లా ఉంది మరి.
మా పరిస్థితి గూడ, ఘోరంగా ఉందండి.
టున్నాము మేము బస్సు లాపుతూనం, ఏమి దొరకట్లేదు. కారు లాపినా దొరకట్లేదు. టైం ఏం అయిపోతుంది. మాకు ఏం.. ఏం చేయాలో, అర్థం గాట్లేదు.
మ్మ్, ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యారో లేదో.
స్టార్ట్ అయ్యాము నా, నాలుగుకి స్టార్ట్ అయ్యాము. ఆ, అయినా ఏ ఏందో ఇది ఇటా. టైం పడుతుంది, ఉమ్.
ఉమ్, హు నాది కాదు రా. అభి అక్క దా. నా రూమ్‌ ఎవరూ వారూ. ప్లాన్ టూ.
ఎంది?
సమ్ వెరే వాళ్లు ఇట్లా వచ్చి మెచుర్యా మాట్లాడుతున్.
ఆహా, ఆహా! అట్లాగా. హ్మ్మ్, అట్లాగే, అట్లాగే ఎవరు వాళ్ల? అతను, ఎవరు ఆమె పేరు? అట్లా చెప్పకోడదు కదా? మీ సరేలే అయాన్నీ వద్దులే కానీ, ఇప్పుడు ఎందుకని. ఆ! నే, విశేషాలు?
చెప్పాల్లండి, ఇద్దర్ చరువుతున్నారు అంటగా? ఎక్కడ, ఆ ఇద్దర్ చరువుతున్నాయి?
రాను యూఎస్ఏ. పడ జలత్నాయి అండి, వాళ్లు గొం. వస్తారా? మీరు కూడా ఏమన్నా.
లేలేద్ మనకంతా లేదులేండి. మీర ఇప్ మీరు పాల్గొనండి మీరు చాలా ఫ్రీడఫ్ ఫైటర్ గదా మీరు యుద్ధాలు బా ఏసరు.
ఆ చెస్ చేసవ్ చేసవ్ చేసావండి మీమ్ మీ జేసావ్ ఉహ్ చేసం
మీరంటే భారీగార్ ఏస్తారు. మాక్ అంత లేద్ లేండి ఉహ్
ఆహావ్
భారీగానే ఎంజాయ్ ఏసున్నారు. మీరు ఎంజాయ్ ఏసున్నారు. ప్రపంచంలో అన్ దూర్ పవనే ఉన్నారు ఆ ఏంది సీతమ్మ వాయక్ ఇట్లా సిరిమల్లె చెట్లు మహేష్ బాబు జేప్తారు చూడండి ఎవరంతా బావున్నారు, అందరూ బావున్నారు నేన్ తప్ప డైలాగ్
హుహ్
ఆ అందరూ బానే ఉన్నారు ఎవరెంతో బావున్నారో అన్ దేవన్నారు నీన్ దప్ప.
ఒకే హు
ఏ జేద్దాం రాతలో గీత లేదనుకుంటా రాస్ పెట్టుండాలి దేనికైనా
అవునో
రాసి పెట్టుంటే అన్ని బావుంటాయ్
ఆఆ
ఉహ్ రాస్పెట్టలేనపుడు ఏం చేయలేం
నవునలే
ఎహేహ్
హుహ్
ఏందిది ఇంకా చెప్పాలి.
ఎవలే
ఉహు్ ఫ్యూచర్ లో అయినా రాసి పెట్టుంటే బావుటది.
హుహ్
ఇంగేడా అందరు బానే దురుగుతున్నారు.
తర్ తర్కార తర్ ఉహుహ్
కొన్ని కొన్ని జీవులు ఏంటంటే ఇక్కడి వరకే అని రాస్ ఉంటాయంటా. కానీ కొన్ని జీవులకి ఆ ఆ సర్కిల్ ఆ ప్లేస్ దాటిపోయే అంత ప్రపంచాన్ని చూసే అతిది ఉండదేమో దాని గూడు రాసిపెట్టి ఉండాలా
ఆ రాస్పెడ్తాదలే తెరూరు ప్లీజ్ జర్సీ జల్సీ జల్సీ. హు వేషలో ఏంది ఏం జేసారు విగ్రోజం.
ఏమి అదే అన్నం పప్పు ఆలు కరీ ఎగ్ అదేందో ఎగ్గుబ్ బాయిల్ జేసే ఎక్కడైనా లోపల ఎల్లో కలర్లో ఉంటది, ఇది ఏందో వైట్ కలర్లో ఉంది.
అది రాహు సెడైంటాదే
ఉహ్
కావుసైటే ఇటావా
అందుకే నాకు డౌట్ వచ్చి ఎలాంటి ఎగ్గు తినలో వద్దా అని కొంచెం పక్కన పెట్టా రావ సగగే అయితే జాగ్రత్తలు మనం కూడా పాటించాలిగా ఉమ్
మంచిద
ఉమ్ ఇంకా ఏంటి ప్రపంచం మొత్తం ఏం తరుగుతుంది అవును మీకు ఒకటి తెలుసా హన్సిక ఉండా హీరోయిన్
ఆ ఆ
ఆమె వాళ్ళ ఫ్రె బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ లవర్ ని హస్బెండ్ ని పెళ్ళి చేసుకుంది
ఆ
బట్ ట్విస్ట్ ఏంటంటే ఆమె మళ్ళీ త్రీ ఇయర్స్ క డివోర్స్
ఆహా
ఆ
అవును మర
అంతే ఒకరికి పాపం చేస్తే ఒకరికి అది రిటర్న్ వస్తుంది
అవును వస్తది వస్తుద ఇప్పుడే హైవే వచ్చాం మేము కూడా
ఇంకా ఏంటండి
ఏం ఉంది చెప్పాలా చెప్పాలా
చేపలండి మీరే
ఏం ఉంది
నేను కూడా ఈ మధ్య డీ చూస్తాన్నా అండి బాగుంది మీ ఫేవరెట్ రాజు కదా బట్ నా ఫేవరెట్ పండు ఆ ఏ తనకి లక్క కలిసి రావట్లేదు రాజుకి కలిసి వస్తాంది బట్ పండుూకిీ రావచ్చు అవు
అసలు బాగా కలిసొ
ఉమ్
బాగా కలిసి వస్తుంది
అ ఇంకొకటి చెప్పాలి ఇంకొక బర్స్ అనే వాళ్ళు ఉన్నారు డీ లో ఎవరు అంటే ఆ జతీన్ ఆ జతీన్ అ ఇంకా తన ఎక్స లవర్ బ్రేకప్ పైంది ఆ అమ్మాయి కూడా వచ్చింది రీ పట్చప్ అవ్వరేమో
ఏంది
అంటేంది ఈ బ్రేక్ప్ అవుతుందికదా సో మలీ కలవారు ఏమో
ఆ అవుతర్లే
ఎక్కడ అవుతారు ఎవ్వరు
అవుతారు అవుతారు
చూద్దాం అవుతారా లేదా అని బట్జతీన్ అంతేం అనిపియట్లేదు సో తెలివిగా అన్నాడు
ఊమ్
అ ఇంకామ్మాయికేమో తెలిదు ఇంట్రస్ట్ తన్దెప్పుడు బయటపల్లేదు
ఉహు అట్లాగా
ఇంకీ రోజు ఒక మూవీ చూశానండి బాంది
ఏందద్
ప్రియాంకదేదొ కొరియన్ అబ్బాయిది ఒచ్చింది కదా కొత్త మూవీ
ఔనౌను ఒస్తుంది
ఆ బట్ బాంది ఆ అబ్బాయి మోసం చేసేస్తడు అ పిల్లని
ఒనా
మోసం చేయాలి కనీ మరి నెట్టేట్లో మునిగేటటు మోసం చేయా
మో నేన్ చుడ్ల చుస్త
అ అబ్బాయి లవ్ చేసాన ఇయర్స్ వరకు రిలేషన్లొ ఉంటారు ఇంకా అక్కడే సంబధాలు ఒ సది అప్పుడు ఇంకా లేచిపోయే టైం వాళ్ నాన చూస్తాడు ఆమె అబ్బాయి మాట్లాడుకోడం నీకేం లేనప్పుడు నేను నీకు నా కూతుర్ని ఎల ఇస్త అంటాడు దానికాబ్బాయి నన్ ఎ ఎ ఎక్కడ పోతున్నామని క్వశ్చన్ చేయకుండ నాతో ఒచ్చెయ్ ఔడ్
అక్కడ హట్టైవ్తడా
ప్రేమ గుద్దిద్హాంటారు గదా నిజమె ప్రేమ గుడ్డిదన్మాట ఆమె మో గుడ్ నమ్మి ఆ అబ్బాయితో ఏళ్తాది
మంచిదే
ఏళ్ళకా వాడు ఆమె వాళ్ డాడీ పాపం ఆ మీద ఎల్ఐసి కట్టిండట పొలసీ పోగేసి పోగేసి అది వల్ ఎ వ వచ్చార్కు మనీ అమెకి నాకెందుకు కౌశ్రం ఉంటంది న డబ్బులు అని చెప్పి అమెకిద్దామని ఎళ్తాది
ఊమ్
వాళ్ నాటుకాలడతా అతనికి ఇష్టం లేదు అదిదని చెప్పేసి వాడు సైలెంట్గ ఆ డబ్బుల్ తీసేస్కుంటాడాన్ కదాల ఏం లేదు డబ్బులంత నేనె అరేంజ్ చేస్కుంటాను అదీ నమ్మీస్తారు ఆ పిల్లకేమో పాపం కొహ్రియన్కి పంపిచేస్తాడు టికెట్ బుక్ చేసి అంటే ఇద్దరము వెళ్దామని చెప్ తడు ఇద్దర్కి బుక్ చేస్తాడు హోటల్ కూడ్ బుక్ చేస్తుంటాడు తను ఫస్ట్ పంపిస్తాడు ఒస్సున్నా ఒస్సున్నా అని చెప్తడు పం తను కాల్ చేస్తా ఉంటడైనకి
అ
కాలేస్తూ ఉంటే ఆ ఏమని చెప్తాడు వస్ స్తున్న ఒస్తున్నా దార్లో ఒస్తున్నాను అదిది అని చెప్తాడు దాన్ తర్వాత పాపముక్క ఇయ మా దేశం మొదిలిపెట్టిపోతానికని చెప్పి వాళ్ళ పేరెంట్న్స్కాల్చేస్తదామ్
మంచిదఐతె
నాకు తెల్సు మీరు నన్నీ కోప్డ్తారని చెప్తే అప్పుడు ఇలా తెలుస్తుంది వాళ్డాడీ డబ్బులు తీస్కున్నా ఆబ్బయ
ఊ
దాన్తర్వాతామ్ కాల్ జేస్తే వాడ్ ఫోన్లిఫ్చ్చేడు వాడు ముంబై ఫ్లైట్ ఎక్కేస్తాడు ఇంకాదా మేంది వాన్హ్ సం జేస్సడు అని ట్వీస్ట్ ఏందంటే మోసం చేయాలి కనీ
ఉ
తెలీని ప్లేసెస్ కి అలా వదిలేసి ఏళ్లకూడదు
అ
పాపం తను
ఆ
కుండా ఏమీ లేకుండ తెలియనీ దేశానికి పంపిస్తే పాపం తను కష్టపడు కష్టాల్లో పడుతుందిగా బట్ అక్కడ కా సరే అబాయి మీ ఫ్రెండ్ గా కొంచెం అమ్మాయి అట్రాక్ట్ అయ్యే ఉంటారు కదా కొరియన్ అబాయి అట్రాక్ట్ అయితారు ఎవ్రీ ఎడింగ్ స్టార్స్ వి
ఆ
దాని తర్వాత ఆమెకి మోసం చేసాడని తెలుస్తుంది ఒకసారి తాగు ంది తగే మనకి ఫోన్ చేస్తే వాడు లిఫ్ట్ చేయడు అప్పుడు కొరియన్ అబ్బాయితో
హు
వేరే లవర్స్ ఇట్లా ఉంటే ఈమే వన్నీ ఊహించుకొని మన ఇండియన్ సైకాలజీ అంత అంతే
అవునులే
కూడ ఆ లాంగ్వేజ్ అర్థం కాదుగా
ఆ
సో దాని తర్వాత అదే సరే కొరియన్ అబ్బాయి సార్ అమ్మాకి బయలుప్పిస్తాడు
ఆహా
దాని చిన్న చిన్నగా మంచి మంచి లైఫ్ వస్తది ఆమెకి అంటే ఆ అబ్బాయి హెల్ప్ చేస్తాడు కొరియన్ అబ్బాయి ఆ పిల్లకి మంచిగా జా ఏమైనా చేస్తావా అట్లా ఇట్లా అంటే ఆమె మనీ కావాలి జాబ్ కావాలి ఇట్ల అంటే అవని చు ఇట్ల ఇట్ల ఉన్నాయి అని చెప్తారు దాని తర్వాత అల లాంగ్వేజ్ అర్ధం కాకపోతే ట్రాన్స్లేషన్ దాని తర్వాత బాగుంది ఆ సడన్ గా మళ్ళీ ఆమె ఇండియాకి వచ్చేస్తది వాళ్ళ పేరెంట్స్ కి బాగలేపోవడం వల్ల దాన్ తర్వాత అబ్బాయి వీడియో కాల్ చేస్తడు విడియో పెడతాడు
ఆ
ఆ ఇలా నేను మిస్ అవుతామో ఆమె
ఆ
బట్ వాళ్ళు కలిసేవి
ఆ
కానీ ఆ మళ్ళీ సింగిల్ ఎలోన్ లాగే ఎలోన్ పర్సన్ అవుతది సింగిల్ పర్సన్ ఎండ్ లో కూడ